హెలో హలో
హలో వినపడుతుందండి ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి మామూలుగా అనే ఉన్నా మీరేం చేస్తున్నారు నాతో మాట్లాడడానికి మీక్ ఓ ఒకె నా హలో ప్ప మాతో మాట్లాడడానికి మీకు
అవునండి మాకు ఓకే అందుకే కదండి కాల్ సాం మీ గురించి తెలుసుకుందాం అని మాకు గూడా కొంచెం ఇయొచ్చ కదా హలో సర్ చెప్పండి చెప్పండి సర్
ఇ
ఇమెన్న సలహాలు లాంటివి ఇవ గల్ రండి మాకు
ఆ ఇస్తామండి అ
హలో
ఆ చెప్పండి
చెప్పండి ఏం చేస్తూ ఉంటారండి మీరు?
ంటాంమండి పార్ట్ టైం అని చెప్పి దీంట్లోన జాయిన్ అయ్యామండి ఇ టాస్క్ కం అంత మని కాలు వెయిటింగ్ ఫర్ కాల్ అండి తే ఆన్ టైమ్ లో మీరు కాల్ చేస్ సదండి చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడడానికి
థ్యాంక్స్ అండి. సేమ్ టు యూ అండి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అందుకే కాల్ చేశానండి.
ఆ ఓకే అండి మీకు మ్యారేజ్ అయ్యిందా అండి
అవక్కటి అడక్కండి
జననే
మ్యారేజ్ అనేది పత్ సము ఉండి ఒకసారి దూకాం అంటే బయటికి రావండి
అవును అండి ఏదైనా కష్టపడితే కని ఇకా ఫలితం రాదంటే కదన్ మ్యారేజ్ లో కూడా కష్టపడత్ ఏదైనా కష్టపడాలండి
ఉమ్ అవును కదండి
ఆప్ చహద్ బక్ చెప్పండి ఇంకేం చెప్పండి ఆ చేసామండి భోజనం
ఏంటండి నీరసంగా మాట్లాడు ఉన్నదా
ఏం నీర్చమేం లేదండి ఇప్పుడు వచ్చిందా వాయిసు
అవునా
హవ్ కూర అదేదో రైస్ పెట్టర్ అం మేమేమో చిన్నప్పుడు ఇది మాక్ క్యాంటీనే నండి క్యాంటీన్ లో పేరుగ ఉంది కాంటీనే అండి కనీ పుడ్డు పెడతారండి తినాలంటే లూజ్ మోషన్స్ పెట్టుకుంటాయండి అన్
ఏమో ఎన్నిన్ కష్టాలు వచ్చినండి మీరు ఫుడ్ సరిగ్గా తింటేనే మీ హెల్త్లు బాగుంటాయండి. బ
ఉమ్ అదే అండి బాబా ఫుడ్ సరిగ తినలేదు మరి ఏం చేయాలి ఆ అండి
ఉం ఇంకేంటండి
చెప్పాలండి
విశేషాలు
చెప్పాలండి విశేషాలంటే ఏముంటయండి అంత మామూలుగానే నండి ఆడి
సరే సరే అండి
అది పక్కనట్టే కాసేపు ఏం లేదండి ఇక్కడొక ఎంత ఎంతెక్కింది ఓకే
మీ వాయిస్ చాలా బాగుందండి
తర్వాత పొగుడ్దు రు లైన్ లో ఆగద్దు బ అదట్ అ హ చఛారి ఫోన్ ఎ ప తె చఛజ పెలితో తె కప్పుడ తెంద ఎంతకొచ్చింది అది ఆపుతే ఒక ఇరవై పది నిమిషాల్లో ఎక్కేతది కద నేను పోత హలో
హ్ హ్ హ్ హ్ ఎయిట్ థౌజండ్ రావాలి కదా వండ చ కాగు హలో వీక్ కాదు మంత్ కి వన్ మంత్ కి ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ మంత్ కి ఫైవ్ హండ్రెడా మంత్ కి ఫైవ్ హండ్రెడ్ వీక్ కి ఫైవ్ హండ్రెడ్ హలో హలో మాట్లా అ నను చెప్పకుాను నేను నను చేప్న్నా లేద నేను అద్ద రాఫ అది రావట్లేదు ఏ సారీ అండి కొంచం మా వా వాళ్ళు మా చెలెళ్ళు ఇద్దరు ఉన్నారండి నాకు
ఆ నేన్ బుర్ర పని చేయట్లేదా ఏంటి బుర్ర పని చేయట్లేదా ఏంటి ఇంత సేప్ నయం లో పెట్టి చెల్లెళ్ళున్నారు బల్లిలు ఉన్నారంటే
న నన్ను ఏమన్న అనండి పడతాను మా చెల్లెళ్ళని ఏమన్నా అంటే పడనండి నేను
మీ చెల్లెలు అయితే ఏంటి పెద్ద గొప్పెట్టి రాణిలేంటి మహారాణి మేఘల్ల దిగొచ్చారా మీ చెల్లెలు
దండి
ఆన్లైన్ ఇ పెట్టి అలా మాట్లాడతే ఎలాగైతదండి అదేనండి అదే అదే వినండి వినండి కాసేప్ వినండి ఆ ఊరికే మాట్లాడుతూనే ఉంటరు
చెప్పండి మీరు ఇంకో ఏ మీరు పోనీలెండి నేను కాబట్టి ఏమను కాబట్టి నో ప్రాబ్లం మీరు అందరితో ఇలా మాట్లాడకండి ఓకేనా
ఆ నో అండి అందరితో ఇట్ల మాట్లాడమండి జస్ట్ మీ మీరనే ఫ్రెండ్ అయ్యారని కొంచం నార్మల్గా మాట్లాడమం అందర్తో ఎలా మాట్లాడుతాం చెప్పండి మీరు అంటే ఫస్ట్ నా వాయిస్ బాగుందన్నరని చెప్పి వేరే యాస్లో మాట్లాడనండి తిట్ తీ యాస్ వచ్చేస్తదండి నాకు అందుకని చెప్పి ఇప్పుడు వేరే యాస్లో మాట్లాడలెండి అంటే నా వాయిస్ బా భోజనాల్ అనేది చాలా రకాలుగా ఉంటది కదండి దట్స్ వై ఐ ఆమ్ టాకింగ్ దట్ వే
ఓకే ఓకే అండి నో ప్రాబ్లం అండి
ఓకే అండి ఇంకేంటండి మళ్ళీ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారా
ఆ అయ్యారండి ఈ కార్య యాప్ ద్వారా చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు అందరితో బాగా మాట్లాడుతున్నాము. ఇప్పుడుప్పుడే ఒకరి గురించి ఒకరు తీసుకోవడానికి కార్య యాప్ అనేది బాగా యూజ్ అవుతది కదా కొత్త ఫ్రెండ్స్ అవుతారు
అదే ఇంతకు ముందు నాక్ గుడా పెద్దగా ఫ్రెండ్స్ ఎవర్ ఉండరండి బట్ ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇంకా చాలా మంది చేస్ న్నారు కాబట్టి చాలా హ్యా ఉందండి
హ్మ్
ఆ అండి
ఓకే అండి
ఇంకెందండి
చెప్పాలండి ఏంటండి పెళ్లి గురించి మీ పెళ్లి గురించి మీ అభి అభిప్రాయం ఏంటండి అందరు పెళ్లయిందా అని అడిగారు
చేస్కోవాలని లేదండి కొంచం సంపాదించాలి సంపాదించిన తర్వాత చేస్కోవాలి అండి ఉత్తినే పెళ్లి చేసుకుంటే తర్వాత బాడ్ రిమన్ రైల్వే డిపార్ట్మెంట్ అండి.
డిపార్ట్మెంట్ లో ఏం చేయ్యాలండి?
ఆహా ఏటండి రైల్వే డిపార్ట్మెంట్ లో ఏం లేదండి అంటే మనము సెలెక్ట్ అయిందాని బట్టి వాళ్ళు పోస్టింగ్ ఇస్ చేస్తారండి. ఇప్పుడు వన్ ల్యాక్ అనుకో వన్ లాక్ ర్యాంక్ వచ్చిందినుకో సమోసాలే సమోస్ సాలే అనుకోని నమ్ముకోవచ్చండి. ఆ వన్ లాక్ వన్ ల్యాక్ ఎందఅస్ తే టీ చాయి టీ చాయి అమ్మమ్ వచ్చు. తర్వాత ఆ లక్ష పదివేలు లక్ష ఎన్ వై వెల్లొకొస్తే ఎలా అమ్మా జెస్ ప్లాట్ఫామ్స్ ఉండయి కదండి పైప్ వాటర్ పై పెట్టుకొని జస్ట్ దాని మీద క్లీన్ చేయాలండి. అంతే జస్ట్ క్లీన్ చేయాలా పెద్దగా డీప్ క్లీనింగ్ కూడా కాదు జస్ట్ క్లీనింగ్, అదే నైన్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వచ్చింది అనుకోండి ఆ దాంట్లోస్ సాగులు పెట్టుకోనికి అవైలబుల్ ఉంటదండి సఫ్స్ పెట్టుకోవచ్చు. ఆ వన్ ర్యాంక్ వచ్చిందనుకో లోకో పైలట్ అండి టూ ర్యాంక్ వచ్చిందనుకో టీసీ అండి. థర్డ్ ర్యాంక్ వచ్చిందినుకో స్టేషన్ మాస్టర్ అండి అలాగా కొన్ని ర్యాంక్స్ బట్టి కేటగిరీస్ ఇస్తారండి.
కంగ్రాక్టులేషన్స్ అండి మీకు చాల నాలెడ్జ్ ఉంది అండి
ఆ అవునండి బర్తనువును
అ ఏంటండి ఏముందండి చూస్తున్నానండి క
హలో ఇంకా మీకేమైనా రైల్వే జాబ్స్ గురించి అప్డేట్ తెలిస్తే చెప్పండి కాస్త మేము కూడా అప్లై చేస్ కావాలన అనుకుంటున్నామండి ఓకేనాండి హలో హలో అరే సిగ్నల్ లేదనుకుంటాండి కాస్త చూ